అ
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
అవునండి ఓకే అండి చాలా బాగా వినిపిస్తుంది అంటే చిన్నగా ఏదో సౌండ్స్ అయితుండేయండి లైక్ గిన్నెల సాౌండ్స్ స్పూన్ సాౌండ్స్ బై మిస్టేక్ మీరేమన షఫ
అంత సీన్ లేదండి బోలసప్పుడు కావచ్చ
అదే అండి లైక్ ఓన్లీ గిన్నెల సౌండ్ ఉంటే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ స్పూన్స్ ఇవి కూడా వినిపిస్తున్నాయి మరి ఏమన్నా షెఫ ఏమో అనేసి
కాని నాకు అసలు వంటలే రావండి
అయ్యో అవునా నేర్చుకోండి
నేర్చుకోవాలి మీరు మీకు వచ్చా
నాకు లేదండి నేను బాగా తింటాను
తింటారు చెయ్యరా
చేస్తా కొన్ని కొన్ని
ఉహ అంటే కొన్ని కొన్ని అండి
మ్యాగి రైస్ పెట్టడం ఎగ్ బాయిల్ చేయడం
ఉమ్
అలా చాలండి ప్రశ్తానికివి
ఎగ్ బాయిలింగ్ చిన్న పిల్లలు కూడా చేస్తారు
లేదు లేదండి నేను కొంచెం వెరైటీ చేస్తాను అనమాట
ఊ హ్మ్
ట్రై చేయండి ఎప్పుడన్నా ఎగ్ ఆమ్లెట్ తిన్నారా మీరు ఎగ్ ఆమ్లెట్
నేను వెజిటేరియన్ కాకపోతే ఎగ్గుమ
అయ్యో ఆ ఎగ్ కూడా వెజ అండి
ఆ అందుకోసమనే ఎగ్ ఒకటే తింట ఫుల్
ఎగ్ వెజ్ అండి లైక్ ఎగ్ లోంచి కోడి వస్తే అది నాన్ వెజ్ అయింది కోడి రావంత వరకు వెజ్జ్
ఆ అది కూడా కరెక్ట్ కోడి లేదు కాబట్టి వెజ్
ఉ ముందు కోడిని తినరా మీరు
లేదు నేను చెప్పాను కదా నేను చాలా వెజ్
అంటే ఒకసారి తినండి ఒకసారి తింటే మీరు నాన్ వెజ్ అయిపోతారు
ఆహ
ట్రై చెయండి బాగుంటుది తింటేనే కదా తెలిసేది బాగుంటు లేదా
ఆ అది కూడా కరెక్ట్
ఆ ట్రై చేయండి అప్పుడప్పుడు అలా ఎట్లీస్ట్
హ ఆ చేస్తాను లేదు కాకపోతే నాన్ వెజ్ తినమండి మా దాంట్లో ఎవ్వరు తినరు అసలు ఇక మళ్ళీ మేం తింటే బాగుతా అయినా దేనికో తినల ఇంట్రెస్ట్ కూడా ఉండదు
లేదండి మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉన్నాడండి వాళ్ళు కూడా అసలు తిన్నారు టచ్ కూడా చేయరు కానీ మాహోడు మాత్రం అది లేని ఉండలేడు
ఊ హ్మ్
మాకంటే ఎక్కువ తింటాడు వాడు ఇంకా బోన్స్ కూడ మిగిలిచ్చడు
బోన్స్ తింటారు అదే అవును బొక్కల్సు పది ఇది అంటారు కదా ఫేమస్ కావచ్చు
అవునవును చాలా ఫేమస్ అండి అంటే మన బోన్స్ కూడా మంచిది అనుకోండి
హ్మ్
అలా ట్రై చేయడి మీరు కూడా చాలా బాగుంటది మంచిగా ఎట్ల చలికాలం అన్నారు కదా మీకు
అయినా కూడా మేము బాగమంది రూమ్స్ బెడ్ మామల్గా బజ్జీ ల అవవి చేసుకో మమ్మీ న చే స్తుంది ఇప్పుడు చెప్పిందిన్నగానే చేయిస్తాను
ఒకే
అే దీస్ లో ఇన్ ఫుడ్ ఐటమ్స్ వస్తే అమెజాన్ అవబేద చేసి పెడతాను
మీ మమ్మీ చాలా గ్రేట్ అండి మీకు మా మమ్మీని ఏదైనా చేయయంంటే ఫస్ట్ నాకు రాలంటది
మా మమ్మీ అట్లా కాదు నాకు మెసేజ్ పంపుతుంది ఇంగ్లీష్ టైపింగ్ రా దనేసి ఆమె వాయిస్ టైపింగ్ చేసి తెలుగులో మెసేజ్ చేసి చెప్తారు
ఈ చేసి పెట్టినా వచ్చి తిని పెట్టానా
ఆ చేసి పెట్టాలా
లేదండి నేను ఏదైనా అడగానే ఖతం మా మమ్మీ ఫస్ట్ అంటే నాకు రాదని నేనేమో చేస్తేనే కదా వస్తుందని అంట
మా మమ్మ అట్లాగద నేను అడిగిన ఏంటనే డాన్నికి ఏమేమి కావాలాని అంటుంది
లక్కీ అండి మీరు చాలా లక్
ఏదో కొంచంచం కొంచంగా అట్లా
క్కలెక్కలక్క అండి మీరు
లక్కకి బస్కులక క్కకి అయితే మన మేము క ఎప్పుడో బాగుపడేటలామ్
అ ఇంకేం కావాలండి అడగగానే చేసి పెెట్టే మమ్మీ
అంటే అట్లనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందరు అట్లనే అంటారు
తినలేక కష్టపడుతున్నారా
ఆ తిినలేక ఒక్కొక్కసారి అట్లానే అనిపిస్తారు ఓవర్గా తిన్న అనిపి
అయ్యో ఎంత కష్టం వచ్చింది ఇ ఇక్కడ బయట లేక ఏడుస్తుంటే
అదే ఒక డైలాగ్ ఉంటది కదా ఒక్కరు ఉండడి ఏడుస్తే ఇంకొరు లేకా ఏడుస్తారు అని
ఉమ్ అవునండి
ఒకే కొన్ని కొన్ని ఉంటాయి కొందరికి కొన్ని కావాలనిపిస్తుది కొందరు వద్ద అనుకున్నాయి మాత్రమే వాళ్ళకు దరికుది కావాలనుకున్న వాల్ళ కా దొరికే
అవును కరెక్ట్ ఇది మాత్రం చాలాా కరెక్ట్గా చక్కగా చెప్పారు
ఆహ్ హ్ ఆహ్ హ్ ఏదో కొంచం ఇగా
ఇలా చక్కగా మాట్లాడుతూ చిక్కటి అవునవును
ఇంకా రేపు ఆఫీసు ఫెస్టివల్ సెలిబ్రేషన్స్ ఏమన్నా ఏమన్నా, రేపు శ్రీరామ నవమి కదా
అవునండి రేపు టెంపుల్ కి వెళ్ళాలి
ఉహూ
అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ఫ్రెండ్స్ తొనీ వెళ్తాం, అవునవును
ఆ కళ్యాణం చూస్తయినే మన కళ్యాణం అవుతుదేమో అని చిన్న ఆశానితో మా ఫ్రెండ్స్ ఉన్నారు అన్న మాట
అవునా
ఇగ వాడు ఒక్కడ వెళ్ళలేక పట్టుకొని పోతాడు మమ్మల్ని
ఉహూ
ఎప్పుటికీ ఐ ద్దేమో పాపం మీరు వెళ్తారా
ఆ మేము కూడా వెళ్తాం కళ్యాణం చేస్తారు
సో ఇప్పుడన్న కళ్యాణంకి భద్రాచలం వెళ్ళారా
నేనా లేదండి వెళ్ళలేదు.
లేదండి చాలా బాగా జరుగుద్ది
హుహు వినిపియ్యట్లేదు
మీ వాయిస్ వినిపిస్తలేదండి ఆ ఓకే అండి ఇప్పుడు ఇప్పుడే ఇలా వ వచ్చింది అలా వెళ్లి
హు
ఇంకా కే ఆ ఓకే అండి ఇప్పుడు
ఓకే నేను కూడా వెళ్తా అండి కళ్యాణంకి చూడ్డానికి కాకపోతే నా కళ్యాణం కోసం కాదు చూడ్డానికి వెళ్తా
అవున ఆ వెళ్ళండి పర్లేదు బాగుంటది
చూస్తాను అంటే నేను మా ఆఫీసులో కూడా చేస్తారు కదా సెలబ్రేషన్స్ మల్ల కొంతమంది అయితే ప్రసాదం కోసమే వస్తారు
అవునండి ప్రసాదం ఎంత తింటే మనకు అంత పుణ్యం వస్త దండి
హు అట్లని ప్లేట్లు ప్లేట్ తినరు కదా ప్రసాదం
తినొచ్చాండి పర్లేదు తిరుపతి కి కెళ్తే ప్రసాదం తినే బతుకుతారు అందరు తిరుపతిలో
హు
తిరుపతిలో ప్రసాదం తినే బతుకుతారు అందరూ అంటున్న
ఆ అవును అక్కడ నాకొటి ఇష్టం అక్కడ చాలా మందికి కుక్ చేేస్తరు కానీ ఐనా కూడా దానిలో ఒక టేస్ట్ ఉంటుంది సాంబార్ రైస్ ఉంటది అక్కడ బయట పెడతారు ఫ్రీ గానే హైలెట్ అది ఉంటది
అవును నీవెరీస్ సరేగాని ఇట్లా మోన్స్ మైండ్ బ్లోయింగ్ డబ్బులు లేనోళ్లు కూడా బతకొచండి అండి తిరుపతి పోతే
ఊ ఆ అది కూడా కరెక్ట్
పుణ్యం కి పుణ్యం వస్తది ఫుడ్డుకు ఫుడ్ అడిగేవాడు ఉండడు
హుహు ఆ అవును అట్లయితే ఎవరు అడగరు కానీ మంచిగా అనిపిస్తదండి అక్కడ
అవునవును అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణం అది అసలు రా బుద్ధి కాదు అక్కడ నుంచి వెళ్ళారా ఎప్పుడైనా
ఆ వెళ్ళానండి
ఎప్పుడు రీసెంట్గా ఎమైనా వెళ్ళారా
ఆహా రీసెంట్ర్ అంటే చాలా ఇయర్స్ అవుతుంది మళ్ళీ వెళ్ళాలి
ఓకే సో వన్ ఇయర్ ఐతుందండి నేను కూడా వెలేసి కానీ నిన్నే మా ఫ్రెండ్ వచ్చింది అనమాట తిరుపతి పతి నుంచి
ఉం
ఓకే ఓకే ఎవరు అంటే ప్రస్ ప్రసాదం తిచిర మరి మీ కోసం
ప్రసాదం ఇంకా ఇవలేదా అండి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇస్తదా లేదా డౌట్
ఆయిల్ అప్పుడైతే కొంచమే తనండి బాగా తినకండి
లేదండి నేను ఇష్టం అండి నాకు స్వీట్స్ అందులో ఇ ప్రసాదం చాలా సపరేట్గా తినేస్తా
అయ్యో
తినండి మీరు కూడా బాగుంటది ప్రసాదం ఎందుకంటే ఆ టేస్ట్ మళ్ళి కానీ దొరకదు
ఉహ అవును అది కూడావు అవును అది ఎప్పుడైనా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడే టేస్ట్ వెరే
టేస్ట్ వేరు విత్ లాట్స్ ఆఫ్ లవ్ విత్ లార్డ్స్ ఆఫ్ పుణ్యం
లోడ్స్ ఆఫ్ బ్లెసింగ్స్
అవున అవును బ్లెసింగ్స్
యా
సో సో ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ
ఉమ్ సేమ్ టు యూ అండి ఓకే అండి మరి బాయ్